హలో వినిపిస్ ఆ విన్పిస్తుందా
ఇప్పుడు ఇప్పుడు దాక ఏం మాట్లాడిన వినిపియ లేన ఇంక నీకు
ఆ వినిపించింది ఇదే ఎలెవెన్ వచ్చందని కట్ చేసిన
అవునా కాల్ దోబింది అని తిడుతున్నా నేను
లే లే లే లెవన్ మినిట్స్ అయింది అని ఉమ్ ఎవరితో మాట్లాడారు ఇప్పుడు ఇందా
లే మార్నింగ్ దీపి కా లిట్స్ ఉన్నాయ అక్క అని అడిగింది
జరా పంచు అను
ఉమ్ నా దగ్గర లేవు చూడాలి అని చెప్పిన ఇప్పుడు నాకు దొరికింది ఇచ్చిన
అవును పెన్ పెన్సిల్ వాడతావా పెన్సిల్ వాడతావా నువ్వు
మరి
పెన్సిల్ వాడతావా
పెన్ పెన్సిల్ ఏ వాడతా ఎందుకు నువ్వేం వాడుతవవ్ మ్మ్ ఓయ్ నార్మల్ పెన్సిలా
పెన్ పెన్సిల్
నువ్ పెన్ పెన్సిలా మ్
చిన్నప్పుడు నుండి పెన్ పెన్సిలే వాడను
నేను ఏం లే నేను ఏది పడితే అది వాడతాను వీళ్ళు పెన్ పెన్సిలే వాడతారు
అందుకే
నాకు నార్మల్ గ్రాఫిట్ పెన్సిల్సే మంచిగా అనిపిస్తయ్
ఓ ఆర్టిస్ట్
ఉమ్
ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కద నువు
మ్మ్ ఆర్టిస్ట్ ఏ నీ ఒకటి చూపియాలి మొన్న నార్మల్ గా నీతో మాట్లాడుకుంట ఒక డ్రాయింగ్ వేసిన సగం వేసిన ఈరోజు క్లారిటీ గా మొత్తం వేస్తా
ఏంటిదెంది ఏందే
ఒకటి చెప్తా సమ్మురై సమరయితే
ఇది ఇంక్రీజ్ అయితుందే చాలా
ఏంటి
కొత్త కొత్త గా ఫామ్ అవుతుంది నా కాలు ఉ ఉన్నవి
ఆ
నా కాలలో కొత్త కొత్తవి ఫామ్ అయితున్నాయి
అంటే
చూపిస్తావు ఉమ్ మాట్లాడేమని
మాట్లాడుతున్నా
ఎప్పు ఏం చేస్తా ఇప్పు నువ్
బట్టలు సదురుతున్న ఏవేవి వాషింగ్కి కేయల అని
ఉమ్ ఇగో నీకు ఫోటో పంపుతా చూడు చిన్న చిన్న డాల్స్ లాగా కొత్త కొత్త వస్తుంనాయి
నీ దగ్గర నా మెమో ఉందా
బ్యాగ్లో నే ఉంది
కానీ మర్చిపోకు
లేదు పడేస్తా నేను
హా హా కొడుత నిన్ను
అట్లానే పెట్టుకోవాలి పెడతాలే అభిరాం గాదీ ఆకాష్గాడిది నీది ముగ్గురుది నా దగ్గరే ఉంది
ఆ అది కూడా తిట్టింది మ్యామ్ ఎవరికి పడితే వాళ్ళకి తీసుకోమంటారు వాళ్ళని అడిగితే లేవంటారు ఏమో ఏమో మీ ఫైన్ లియర్స్ అన్ తిట్టేంది ఓయ్
ఏ ఉమ్ ఉమ్
తర్వాత రోజా ఉన్నా అనుకుంది నువ్వు ముస్లిం అనుకున్నద్ ఆమె నన్ను చూసి కాదు నిన్ను చూసి ముస్లిం అనుకొని అడిగింది ఎవరు ఎవరు అనా అన్నారా చెప్పిననా నేన్ కజిన్ అని
ఉమ్ ఆమె కెందుకు చెప్తావ్ కజిన్ అని
ఎవరిలో చెప్పినా కదా ఆ సారికి చోప్
గోకవినే ఐడి కార్డు ఎక్కడమ్మా అంటే కజిన్ సార్ సార్ నాంపల్లి ట్రైన్ ఉంది సార్ వెళ్ళాలి
నువ్వు చెప్తున్నావు అన్నీ నేన్ కాదు
ఏదేది బ్యాగ్ లో పోస్ అవున
అతను సీరియస్ కాలేదు సీరియస్ ఆ సార్ అయినా సీరియస్ ఆ అవ్వడు ఎక్కువ వర్క్ ఉంటె సీరియస్ అయితది ఈ మ్యామ్ వేరే టీ మొత్తం సీరియస్ గా ఉంటుది తెలుస ఎప్పుడు సీరియస్ గా ఉంటది ఆమె ఎప్పుడు అంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్
ఆయా నా ఫ్రూట్స్ మాయా అది
నీ ఫ్రూట్స్ మాయ కద్ నువ్వే మాయా అసలు ఎక్కడన్నా చూడు ఆ సార్ దగ్గర కూడా నన్ను తిట్టేవాడు కాము చూడండి కూల్ డౌన్ అయి కూల్ డౌన్ అయి మాట్లాడాను
ఓల
ఉహ్మ్ హూ
అవి క్యారి ఆవల
ఉమ్ క్యారీ ఆవల
పోవాలా బస్ బస్ నీకు గ్రూప్ ఫొటో ఏమి చేయలే ఈ సారీ మీర్ కదా ఫీల్ అయితలే గ్రూప్ ఫోటో దియాల అని అదే నువ ది నువ్వు లేకుండే కదా గ్రూప్ ఫోటోలో ఫీల్ అవ్వాలే అడుగుతా
పోయినా సరి ఉండ కదా లైట్ అవన్నీ ఎందుకు మంజు పెట్టిందా స్టోరీ మరీ
లే వీళ్ళు మా క్లాసు వాళ్లే గోరంఘ పెడతూరు
నిన్న ఆన్యువల్ డేద
ఆ అందరు కలిసి గ్రూప్ ఫోటో తీస్తారు కాబట్టి
ఊహు ను కూడా పో పోయి దిగపోయినావా
ఆ మనం పిక్నిక్ స్పాట్ అటెటో పోయాం
అయ్యో నా వల్ల తిగలేద వాళ్ళు ఏమనుకుంటరొ ఆమోచ్చింది ఆడు చేంజ్ ఐపోయిండు అంట
నా కజీన్ కూడా లేడు కదా అట్లా చాలు ఆడు వాని పిల్లతో బిజీ ఐయిండు వాడు అఖిలా కలిసి ఫోటో తీస్తే క్రేజీ ఉంటంది కదా అసల్
కావాలని వెళ్ళలేదేమో మరి ఆకాష్ అఖిల ఉందని
ఊ నేను అఖిల ఎట్లా ఫీల్ ఐతుందో అని ఒకసారి ఊహించుకో
అఖిలా చాలా బక్కగా అయినట్టు అనిపిస్తుంది
ఉ చాలా
దుబ్లి హగలా డికి
అవు నువు విన్నా సక్కా లేకుండే అంటా బ్రేకప్ ఆయ్యాక
ఆమేనా
ఆ
ఆమెకి ఇంకా ఉందా అతని మీద లవ్వు
లేలే అమ
మరి
ఏదో ఫీల్ అయినట్టు ఫీల్ అవ్వాలి కదా బ్రేకప్ అయినట్టు
అబ్బ పీలవ్వడానికి ఎందు అసలు లవ్వు ఉంటే
ఎక్స్క్యూజ్ మీ నువ్వేంటి తక్కువనా
ఎక్స్క్యూస్ మీ ఆ వాళ్ళది
ఎక్స్క్యూస్ మీ త్రీ మంత్స్ ఏడ్చినం ఎక్స్క్యూస్ మీ
మీత పోవా
ఎక్స్క్యూస్ మీ
ంచ
త్రీ మంత్స్ వీల్ అయినామ అంటే ఇగా నేను ఎం చేయలేదు ఏ
కొడతా మార్నింగ్ మార్నింగ్ ఏ ఎన్ సే వాళ్ళు అ ఒరుస్తాయి కదా అరుస్తాయి కదా ఆహా ఆహా అహ ఉహు
నమస్తే ఈ కాల్ వినాలే ఈ కాల్ వింటే వాళ్ళు వాళ్ళకు అర్థం కాదు హు
అది రాదులే వాయిస్ వస్తది వాళ్ళు కాల్ నీ ఆడియో నీ ఉ చాట్లు కన్వర్ట్ చేసి అవన్నీ దానికి అడుగుతారు
అడైట్లా ఇప్పుడు ఏంటి నైట్ ఏమి ఉండదా మీకు చికెన్ అది ఇది ఏమి ఉం
అదే కదా మాకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము ఉంటదొ ఉండదొ
ఉంగ ఉంటే ఆల్రెడీ పెట్టేస్తారుగా వాట్సాప్ గ్రూప్
చెప్ చెప్పట్లేరు పోయే వరికి ఏవీ హలో
ఇంకా చెప్పు మీ అన్న గురించి మస్తు ఆ
ఏం చెప్పాలి ఇగ నీకు ఉ మా అన్న గురించి ఛా
లే ఉమ్ అర్థమైతలే అసలు సిబ్లింగ్స్ ఇంత కొట్టుకుంటారా అని చెప్పి
మేము కొట్టుకుంటాం కదా
ఏ మరి దారుణం గప్ గప్ గాప్. అతని లైఫ్ వాడిసెట్ అయితే వా వాడు నేను మంచిగా గైడ్ చేస్తాడు ఏ కాని గ నాకు వాడిని తెెలిసిన క్యారెక్టర్ అయితే వాడిని నువ్వు గైడ్ చేయడం కాకుండా జల్దీ పెళ్లి చేసుకో అంటడేమో అనిపిస్తుంది కదా
ఏ లేదు పెళ్లి చేసుకో అని టాక్ ఐతే చెప్పలే
ఒకసారి అన్నడు అంటగా పెళ్లి చేయు ఊ చూడు వాడు ఎన్ని రోజులని ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత వా వాడే అంటాడు పెళ్లి చేసుకోని ఎందుకంటే వాని పెళ్ళికూడా అవ్వాలిగా కదా ఊ ఆంది వాడు ఎప్పుడు మాట్లాడతడే వాని పిల్లతో మరి నాకు అర్థం కాదు
ఏమో మాట్లాడతడో మాట్లాడడో తెలియదు
చాట్ చేస్తారా లేకపోతే ఇగ వాడు బయటి కెళ్ళి మాట్లాడతడ
ఏమో అది నాకు తెలిదురా
ఆ తెలియదు ఇప్పుడు వెళితే నీకు తెలుస్తది లె ఊరికె ఊరికే బయటికి వెళ్తుండు అంటే అర్థం చేసుకో కాల్ మాట్లానికి వెళ్తుండని కద ఇక వాడు బయటికి వెళ్తే నువ్వు కూడా ఇంకా బయటికి వెళ్ళి నాతో మాట్లాడు ఊ
నేను బయటికి ఎక్కడికి వెళ్ళాలి
ఊహు వాడేడికి వెళ్తాడు వాడికేదో మంచి
ఊ
వాషింగ్ మెహె కట్ చేస్తున్నానే టెన్ ఫార్టీ ఫైవ్ చాలు
సర్ మళ్ళీ చు మళ్ళీ చూడు